హలో
బాగున్నారా మేడం
ఆ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
మేము బాగున్నామండి మీరు బాగున్నారా
అస్సలు బాలేదండి ఎందుకుబ్ బతతున్నా ఏమో తెలీదు
అలా అంటారు ఏంటండి
అలా అంటారు ఏంటండి అంటే అలానే ఉందండి పరిస్థితి అసలు
ఒక్కొక్కసారి అంతేనండి మనని మనం మోటివేట్ చేసుకోని ముందుకు సాగాలి
అండడి బాబ్బాస్లు జీవితం మీద విరక్తి పుట్టేస్తుంది అసలు
బ్రతుకు ఎప్పుడు మనకు నచ్చినట్టు ఉండవు మనమే మనకు నచ్చినట్టు
అవునండి నిజమా అండి అనుకోండి కాకపోతే ఏంకా ఉండి అసలు లైఫ్ మీద ఇంట్రెస్ట్ రావట్లేదు
అవునండి అర్ లైఫ్ మీద ఎవర్కి ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఇంట్రెస్ట్ పెట్ పెట్టుకుని వాళ్ళ జీవితాన్ని వాళ్ళు మార్చుకుంటారు అదేదైనా మన చేతిలోనే ఉందండి
అవునండి ఉంటది కానీ ఏంటోనండి మీరు ఎంత చెప్పండి నాకు అసలు లైఫ్ మీద లైఫ్ మీద అసలు ఎ ట్రెస్ట్ రావట్లేదు
అందులేని మీరు మీరు తెలుసుకుంటే అప్పుడు మీకు అర్థంమైది నేను ఎవరు చెప్పినా వినలేదు నా లైఫ్ నాశనం చేసుకో చెకున్నాని అందరు చెప్పారు అని మీరు రియలైజ్ అవుతారు
అది ఒక రకంగా నిజమే అనుకోండి
కొంచు వోపు కతో ఓపుకతో ఎదురు చూడండి మీ జీవితంలో మంచి రోజులు తప్పకుండా వస్తాయి
అయే కోరుకుంటున్నానండి చిన్నప్పటి నుంచి అ అన్ని కష్టాలే
కష్టాలేనండి నా లైఫ్ కూడా అంతేనండి
ఎక్కడా ప్రశాంతంగా ఉండేదలా
అవును ఎందుకు బతుకమ్ అను కూడా అనిపిస్తా స్థా ఉంటాధి
మీ లైఫ్ కోసం చెప్పండి మీది ఎలా జరుగుతుంది బానే ఉన్నారా మీరు
అలా ఉన్నానండి అంతే ఏమంతకోలిదండి ఏమో అవ్వలేదు కానీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయండి
అయ సర్దుకుపోతేలేం ప్రాబ్లమ్స్. కదా అవి లైఫ్ లాంగ్ అయితే ఉండవు కదా ఆ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా క్లియర్ అవుతా ప్రాబ్లమ్స్ అయితే
ఆ నేను అది వెయిట్ చేస్తున్నాను ఏం జరుగుదో ఏంటి తానీ
ఏయ్ ధన్నా ఏమంటారు ఏమ వెయిట్ చేయాలి
ఉమ్ వెయిట్ చేయాలి ఉమ్ జీవితం లైఫ్ర్ ఎజ్ చేంజ్ ఎనీ టైమ్ అండి ఎనీ ఎనీ డే అని ఉమ్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ అండ్ మరే తెలుసాను సర్ప్రైజెస్
అవునండి
నేను నేను ఒక అప్పుడు అనుకునే దాన్ని లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ పెయిన్ అని అనుకునేదాన్ని కానీ ఉండే కొద్దు చేంజ్ అవుద్దండి ఆ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు అని అన నా లైఫ్ ఏదో చేంజ్ అయిపోయింది అని కాదు గాని
అంటే మీకు తెలుస్తుంది మీకు కొంచెం చేంజ్ అవుతుంది అన్న
అవును అందు అకేనే ఇలా అంటున్నాను ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ అని మెరాకిల్స్ అని ఎప్పుడు ఒకక్కేలాగా ఉండదని ఈ రోజుే ఎడుతాం రేపు నవ్వుతాం రేపు నవ్వుతాం వెల్లుండి ఎడుతాం
అంతేనడి
నేను అదే నమ్ముతానండి ప్రాబ్లం వచ్చినప్పుడు టేక్ ఇట్ ఈజీ తీసుకోవాలి సంతోషం వచ్చినప్పుడు ఆ క్షణం నవ్వి వదిలేయ్యాలి అంతే
అంతే అంతే ఇంకా మనమన్న ఏం చేయగలుగుతాము మనకు ఆనందం కావాలంటే మనతో పాటు ఉండమంటే ఉండదు కదా
ఆనందము ఉండమంటే ఉండదు దుఃఖము కూడా ఉండమంటే కూడా ఉండదండి కానీ ఆనందం కంటే దుఃఖం కొన్ని నెలలో కొన్ని సంవత్సరాలు ఉంటది అనుకో
ఎక్కువ మనతో ఉండేదియితే మన దుఃఖమే ఉంటది ఆనందం ఉంటార అలా వచ్చి చుట్టం చూపుకి వెళ్ళిపోతుంది
అవునన్నది మాత్రం నిజం ఫోన్ లో అప్పుడప్పుడైనా నవవుతున్నామని సంతోష పడాలండి
ఇంకోటి ఏంటి దుఃఖం అద దుఃఖంమయి
ఓహ
చట్టూరినే ఉంటది
హ నేను కూడా అలాగే ఫీల్ అవుతా ఉంటాను ఏంటని ప్రాబ్లమ్స్ నాకే నా అని కానీ ఒక్కోసారి అనిపిస్తుది ఆ నాకంటే ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు ఉంటారే అని నాకు నేను చెప్పుకుంటా టను
మ్మ్ ఇంకేంటండి మార్
ఏం చేస్తున్నారండి
ఏముంటదండి అలా బయటికి వచ్చాను కొంచెం వా వాకింగ్ చేస్తున్నాను ఇంట్లోనే రూమ్ లోనే ఉంటుంటే లోన్ ఫీలింగ్ వచ్చేస్తుంది అలా ఫ్రెండ్స్ తో మాట్లాడడానికి బయట బాగుంటది కదా అని
కొంచెం రిలాక్స్ గా ఉంటే మైండ్ కూడా అదేంటి రిలాక్స్ గా ఫీల్ అయిది అ లోన్ గా ఉండకూడదండి
ఆ అలైన్ గా ఉంటే ఇంకా అవే అవే ఆలోచనలు వస్తాయి
అవి అవి ఆలోచనలు వల్ల మన మూడు డిష్ అబ్బయయి మన మైండ్ ఖరాబ్ అవుతుమే తప్ప ఏముండదు ఇంకా ఏంటండి సైలెంట్ అయిపోయారు ఏదైనా డిస్టర్బెన్సా మీరు వాకింగ్ చేస్తున్నారా మీరు రోజు డైలీ వాకింగ్ చేస్తారా మేడం
అ ఇటికి వచ్చి తిరు తిరుగితే కొంచెం బాగుంటంది బా మాకు అలాగాని తినేస్త అలా బయట
ఆ రోజు వాకింగ్ చేసేవారు ఒక రోజు చేయ పోయినా సరే వేరేలాగా ఆ మూ దిగా ఖరాబ్ ఖరాబ్గా ఉంటది మైండ్
మ
ఏంతండి ఏదైనా డిస్టబెన్సా
ఏమోనండి ఇరు
ఏమైందండి
ఏమి లేదని చెప్పండి ఆ బానే ఉన్నాను బానే ఉన్నాను
తిన్నారా మేడమ్
పచ్చస్మ
ఓహ తర్వాత తిన్నాక ఇంకా అసలితేనా
ఆ అంతే అండి ఈగ తినడం పడుకోవడం పని చేసుకోవడం ఇంక ఇదే కదండి మనిషి జీవితం ఏమన్నా సాధించాలన్నా సాధించాలన్నా కూడా కొన్ని కొన్ని సార్లు అవి సాధించలేం
సాధించాలని అనుకుంటాం ఏదైనా చేసేయాల అనుకుంటాం కానీ మనల్ ఏదో ఆపేసినట్టే ఇంకాండే రోజుల అలా గడిపస్తాం ఉంటాం అన్నది
అ
ఏంటండి ఏదో డెస్ట్బెన్స్ వస్తుంది
రోడ్డు మీద వెళ్తున్నారండి మనుషులు
ఆల్లు మనుషిలు కాద్ మనుషిలా లేరు కదండి అంత సౌండ్ చేస్తున్నారు
అలా అంతేనండి. అంటే బయట పోకరి అబ్బాయిలాగే పోకరి అమ్మాయిలు కూడా ఉన్నారండి
నిజమేనండి జాగ్రత్తగా ఉండాలి వాళతో
ఊ
ఎందుకండి ఆల్లకి అంత టెక్కు
ఏమోనండి అసలు
మనుషులు మనుషుల్లాగా ఉండరు ఎందుకంటే
మనుషులు మనుషుల్లా ఉంటే ఎలా అవుతందండి అసలు
ఎందుకంతా చూపిస్తారు బయ చూపి చూపిస్తారు పోస్ట్ చూపిస్తారు ఎందుకండి
అంతేనండి మనుషులు మనుషులా ఉంటే అలా ఉంటది ఎవరినొక్కరిని పీక్కు తిన తినాలి కదా అసల్
మనుషుల కంటే కుక్కలు నయం మండి కొంచెం విశ్వాసంతో అయినా ఉన్ మీరు యానిమల్స్ పెంచుకుంటా ఉంటరా
లేదండి పెంచుకోని కానీ అవి బెటరు నిజంగా కానీ మనుషుల కన్నా అవ్వే బెట్టారు కానీ నాకు పెంచుకోవాలంటే వాటికి సపరేట్ గా మళ్ళీ పెట్ట అవన్నీ చూసుకోవాలి కదండి.
ఉమ్ చూసుకోవాలండి
అందుకేనండి మనం బాగా సంపాదించి స్తాయిలో ఉన్నప్పుడు అవ్వి అది చూసుకుంటే వాటికి మనం మంచిగా చూసుకోగలుగుతాం మనకే సరిగ్ గ ఉండదు అండి. తింటానికి ఒకోసారి అలాంటప్పుడు వాటిని నేను చూస్ సుకుంటామండి
అది నిజమేనండి. మీరు అనేది మనకే ఒక్కొక్కసారి తినటానికి ఉండదు. కానీ ఏదో సాధించేయాలి. అని అనుకుంటూ ఉంటాము.
అందుకేనండి మనకంతా బాగా ఉన్నప్పుడు మనం మి ఏది చేసినా బానే ఉంటది ఆ టైమ్ లో మనం ఎవరికి హెల్ప్ చేసినా అది కూడా బానే ఉంటది.
ఫస్ట్ మనం సంపాదించాలి. తర్వాత ఎవరి గురించి అయినా ఆలోచించాలి అన్
ఉ అంటే అవునండి మనం సంపాదిస్తేనే కదా ఎవరయినా హెల్ప్ చేయ్యగలుగుతం
ఇప్పుడు డబ్
ఇప్పుడు మనుషుల కీ విలువ లేదండి. డబ్బులకే విలువ ఉంది. ఆవు అవునండి మనుషులు మనుషుల్ని మనిషు విలువలు ఇవ్వరండి. మనిషి దగ్గర డబ్బులు చూసి విలువిస్తారు మనుషులకి మనుషులకి రెస్పెట్ ఇవ్వడం ఎప్పుడో మానేశారండి జనాలు
అవునండి ధన్యవాదాలండి ఇంతసేపు మాతో మా కే అన్నందుకో